ఆ చెప్పండి ఇరో గోంగూర టమాట కర్రీ ఉమ్ గోంగూర, టమాటా కర్రీ చేసినా ఇప్పుడేమో ట్టిగా పచ్చిమిర్చి చేసి పచ్చడి చేస్తారు కదా, అది కూడా బావుంటది అది చేస్తున్నా.
ఆ అందులో తాలింపులో మినపప్పు, సెనగపప్పు
ఆ వేస్త మినపప్పు, పచ్చేనగపప్పు ఓ ఉద్దిపప్పు అదే ఆంకా రెండు ఒకటేగా ధనియాలు, జీలకర అంతే
అట్లనే ఉంటే తాలింపు తాలింపులో పచ్చి మిరపకాయలు చేసింటే మధ్యమి ఇప్పుడు ఏ ఎర్రమిర్పకాయలు కాకుండే ఎండివి మధ్యమిరపకాలు చాలు పెట్టుకోవాల్సింది అసలు మమం ఇంత ఎండలు కొట్టింది.
నాకు అవి రావు అస్సలు రాదు వేస్ట్
అంటే అవి రాకపోవడం ఏం లేదు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా వాటికి నిలువు కటింగ్ పెట్టాలి ముచ్చకలు కట్ చేయకూడదు పెట్టేసి పెరుగు తీసుకొని దాని మధ్యగలాగా వాటర్ కలిపేసుకొని అందుల పసుపు సాగు ఏసేసి బాగా కల్పేసి ఇ ఇద్దరు
అంటే బేసిక్ గా తినరు ఇక అట్లా ఇంట్రెస్ట్ పోయింది ఇంట్లో ఎవ్వరు చిన్నప్పటి నుంచి కూడా మేము ఎవ్వరం తినం. మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళు గుడా అంతే అప్పడాలు వేపించి బాగుంట అప్పడాలు పెట్టుకుంటా
ఆహు ఆ
చ్చ
ఉండ లేదు మా ఇంట్లో అయితే మధ్యగ మీరు యలు అయితే మా అన్నయ్య తెగ తింటాడు చికెన్లో కూడా తింటాడు
ఉహు అదే కొందరికి ఇష్టం అంత చాలా
ఆ మైనన్ కూడా తింటా పప్పు ఉందంటే కంపల్సరీ అప్పడాలో వడియాలో ఆమ్లెట్ ఏదో ఒకటి ఉ పప్పయితే ఉత్తకు పోదు
అవును అవి మెయిన్ అంతే ఆమ్లెట్ అన్న ఇస్తా లేకపోతే ఇగ ఇట్లా మన ఆ అప్పడల్లన్న పంచుతా కంపల్సరీ అదే
అవును ఇగ అది పోదు మా పప్పులో ఆవకాయ పచ్చడి కూడా మిస్ ఉంటది ఆవకాయ పచ్చడితోను మా
ఉ అవును ఖచ్చితంగా ఆవకాయ ఒకటి టమాటో ఒకటి
ఉ ఊసిరికాయ బాగుంటుంది ఉసరికాయ కూడా చాల మంచిది కళ్ళకి
ఏంటిదది ఉసిరికాయ మా వారు దింటరు నేను నాకు పచ్చి కారం వేస్తే ఇష్టం ఉట్టి కారం వేస్తే చాలా తక్కువ
ఇంగ ఊరగాయ బాగుంటది అదంటే వగరు ఉంటది కనుక ఉప్పుకారం బాగా లేకుండా పీస్ బాగుంటది ఊరగాయ ఊసరఖాయ
అవునవును
బాగుంటది అది కూడా బిర్యాలో కలుపుకొనిదింటే బాగుంటు
ఉహు
అయితే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏమైందం అ ఇంకా ఈ మనం కరెక్ట్ గా ఇచ్చేస్తే అది ఒకసారి నీకు కమ్ బాక్ కోసం మనం ఏదనా ఇచ్చం అనుకో అది రెం ఇస్తరు రెండు మూడు ఆప్షన్లు ఇస్తది నీకు ఏది కావాలో చూస్ చేసుకొని కూడా ఇస్తది నీది పెట్ట మళ్ళ దాని మీదే మళ్ళ ఆ టాపిక్ అంతా మళ్ళీ పెంచుతూ ఉంటది ఆ ఏం జేయాలి ఇంకేం చేయాలి ఏ టైం పెట్టాలి యాస్టాస్ ఎట్లా వాడాలి ఆ ఇంట్రెస్టింగ్ వచ్చేటట్టు ఎలా చూడాలి ఇవన్నీ చెప్తా ఉంటది అది ఒక రకంగా బెటర్మెంట్ ఏది గానీ కొత్తగా స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి ఈ టూల్ ఎలా యూజ్ చేస్తో టూల్స్ గురించి తెలియదు ఇంకా దాని మీద డిపెండ్ అయినాననుకో అది ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతనే ఉంటది అప్పుడు అది ఎట్లైనా ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ తెలిసుపోతున్నాం మీరు ఎంత రియలిస్టిక్ గేమ్ అన్నా విజయం తెలుస్తూనే ఉం
అందరు అవే నేను మొన్న ఆ నేను రెగ్యులర్ గా కొన్ని ట్యూబ్ ఛానల్స్ చూస్తా ఆమ అంతకుముందంటే తమ్మనే ఒక తమ్మునేలు చేసి త్రీ హండ్రెడ్ ఇచ్చేదంట ఆమెకు వ్యూస్ బాగా వస్తాయి తొంభై వేలు వ్యూస్ అట్లా ఆ అట్లా వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందండి అంటే వ్యూస్ బాగానే వస్తున్నాయి ఇంత కూర్చొని కష్టపడి తమిళ్ చేసేది ఏముంది అని అప్పుడు ఛార్జీ పెట్టి రాలె కాబట్ అమంట ఆయన ఎడిటర్ కి ఇచ్చి వీడియో కూడా ఎడిటింగ్ చేయించుకొని మూడు వందలు దీనికి ఎడిటింగ్ చేసినందుకు ఎంత దానికి నెల కి ఇంత అని ఇచ్చేదంట ఇప్పుడు ఏమైంది ఆమెకు ట్వంటీ థౌజండ ఏ వస్తున్నాయి వ్యూస్
ఆహా
ఇక ఏం చేసింది అనుకున్నారు మంచిగా ఈ ఆ చార్ట్ జి పి టి కి తమ్మినేల్ ఎడిటింగ్ కూడా జట్ మాట్లాడుతుంది ఇంట్లో వంట చేసే ఇవే కదా ఆమె కట్ చేసుకుంటుంది చేసుకుంటుంది వాళ్ళ ఆయన హెల్ప్ తీసుకొని
అయితే కదు ఇప్పుడు మనం నేర్చుకుంటే మనకు అవి మిగిలి ఇప్పుడు ప్రతి అబ్బాయి ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటన్నా కదా ఇప్పుడు నేను ప్రీమర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆంటి ఎల్లో స్టేటర్ ఇవ చూసుకుంటా కదా ఇవన్నీ ఇప్పుడు ఏ ఐ మీరు రిపీట్ అయిపోతు అదేంటే ఇంకా నేను నేర్చుంటే నాకు వర్క్ పని చేస్తా మా ఆఫీస్ వరకు పని చేస్తే అంత వరకే వీడియో ఎడిటింగ్ మాకు అవసరం ఉంది కాని అంత వరకు పని చేస్తారు బయటటిడికియకుండా కూడా ప్రొఫెషనల్గా ఏ చేసేది ఎందుకంటే కొనాలి డబ్బులు తీసుకొని కొనాలి ప్లస్ అది ఎనిమిది సెకండ్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు త్రీ ఇచ్చినా కూడా మా అంటే వన్ మినిట్ లోపు మాకు అట్లా ఉండవు కదా ఇప్పుడు ఎక్కువ ఒక స్టోరీ క్రియేట్ చేయాలి ఎందుకంటే వాక్తులు ఉంటుంద అంటే ఒక మనిషి లోపలికి వెళ్తుంటే ఈ రూమ్ లోకి వెళ్తుే ఈ రూమ్ చూ చూస్తే అయినకు ఏం కనిపిస్తున్నాయి ఆరోగ్యం కనిపిస్తున్నాయని చెప్పళ్ళ బా చేస్తారు పర్ సెకండ్ అని చెప్పేసింటే కాస్ట్ ఆ సెకండ్ కు వీళ్ళు చసుకున్న సిక్స్తఫైవ్ సో ర్ టీ ఫ్రెంట్స్ అని చెప్పసి ఇమేజెస్ మకి క్యాప్చర్ చేయాలి సో అవీ చేసిన తర్వాత దాని దగ్గ గట్కి మ్యూజిక్ ఇచ్చి ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉందో అట్లా ఎడిటింగ్ చేయాలి అవన్నీ ఏఐ చార్జీ పెట్టి కపల్సరి మాన్యువల్ చేయాల్సిందే వాటి వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న తమినల్స్ ఐడియాస్ థాట్స్ ఆ చిన్న చిన్న థాట్
మంచి ఐడియాలు కూడా ఇస్తాది నిజంగా ఇట్లా చెయయండి ఇట్లా చెయయండి ఇక్కడ నుంచి గ్లాస్ పట్టదమ్మా
పోనీ ఫ్రెండ్స్ ఫోటోస్ మనకి ఇప్పుడు గూగుల్ చేసినా దొరకపోయాడు అనుకో లేకపోతే పాతతే దొరికిననుకో అది కరెక్ట్గా లేదునుకో కో ఈ చార్జీ పెట్టి ఎమిీయాస్ పిచ్చా క్లారిటీ పెంచుకోవచ్చు పాలిటి పెంచుకోవచ్చు అట్ పాత ఫోటోలు ఉంటాయి కద తాతల కాలం మీ బాగా చ బారిపోయి ఇట్లా వైట్ షైడ్ అయిపోతుంది చూసినా ఆ ఫొటోస్ మీద అలాంటి వాటి ఫోటో తీసేసుకుని నిళ్లో సబ్మిట్ చేసి దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి కలర్ బోర్డింగ్ చేసి ఇచ్చేయమంటే నీట్గా చేసి ఇచ్చేస్తుంది
ఆహా చార్జీ పెట్టినా మీరు అన్నది జన్మ
ఆ చేసేస్తుది ఆ చాటి బిటార్ జెమినిఏఐ రెండింటిలో ఏదని పదది పాతే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉంటాయి ఇప్పుడు కొన్ని మొత్తం ఆ ఫోటో ఫోటో ఎత్తుకొని చిని పోయి ఉంటాయి కదా దాని హెం హన్ చేసి కలర్ కోడింగ్ వేసి ఇవ్వ నాకు ఆ అవివన్నీ చేసుకని పెట్టుకుంటే మనం ఫోన్ వస్తే మళ్ళ కావాల్సి వ ఉన్నాయి నేను మా చిన్నప్పుడు చేసుకునే ఉన్నాయి అవి ఎక్కడ పెట్టి దొరకట్లేదు అవి ఫోటో తీసుకొని చేయమంటే చేసిస్త
ఇంకా నేను అదే చేస్తా అయితే నాకాడకూడా ఉంది
అదొ ఒకటి ఇప్పుడు కొందరు చనిపోయిన వా వాళ్ళు ఫ్రేమ్ లో లేకపోతే వాళ్ళని తీసుకొచ్చ ఇన్సెట్ చేస్తున్నారు కదా ఇప్పుడుి మంచి కదా ఆ చేస్తారు ఒక ఫోటో ఫ్రేమ్ లో చనిపోయిన మనిషి ఇప్పుడు తంట్రి లేకున్నా బ్రదర్స్ ఎవరైనా మిస్ అయిపోతే లేకుంటే ఎవరైనా ఫ్యామిలీ రాకపో పోతే వాళ్ళ నాన్ల ఇన్సెట్ చేస్తున్నారు
అవును కరెక్ట్
అట్లే దానికి అట్ట కొన్ని కొన్ని బాగా పనికి కోస్తుంది వాడుకున్నట్టు వాడుకున్నమ్మా ఇది మంచికి చెప్తుది చెడుకి చెప్తుది
అవును
వల్గారిటీ ఉండదు ఓ ప్లస్ ఎయిటీన్ పస్ కె ఎయిటీన్ పస్ కంటెంట్ అస్సలు చెయదు ముందే చెప్పేార్ వార్నింగ్ష చేస్త ఇది నా విరుద్ధ నా యొక్క నియమాలకు విరుద్ధంగా ఉందండి
అరే నేను మొన్న ఏదో ఇప్పుడు ఎందుకు కొన్ని అందు వాళ్ళదామా చీటు చేసిందని ఒక వీడియో చేశానా ఆ వీడియోకి తమ్మినేల్ ఇచ్చేటప్పుడు ఎందో తెలియకుండానే ఏదో మిస్టేక్ చేశా ఆ అది వాలా వాళ్ళ చనిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకునేవారు చాలా మంది తయారవుతారు ఇలాంటి వాళ్ళ వల్ల ఇక వెంటనే ఆహా మీరు మా మాట్లాడిన లాంగ్వేజ్ కరెక్ట్ గా లేదు నేను తమ్మినేల్ చేయాలని చేయాలె ఇగా లాస్ట్ కు ఫస్ట్ ఏది ఇచ్చిందో అదే పెట్టా ఆ అందుకంట
సూసైడు ఆరు ఫుల్ ఏదన్నా అన్నా అనుకో అది తీసుకోదు
అదే ఇక తీసుకోలే ఫస్ట్ ఇచ్చినయ్య నేను ఇంకా బట్ బెటర్ గా చేద్దామని నేను చూస్తున్నా బెటర్ లేదు తొక్కలేదు ఇ ఇదే అ కొనదో ఏమో ఆని ఇవ్వలేనాక్
అది కొన్ని కొన్ని అక్కడ హార్మ్ఫుల్ ఉన్నాయనుకో ఇవ్వదు ఏదైనా డేంజరస్ అంటే ఈ పర్సన్ అసలు ఏం చేయాలనుకున్నావు ఆ మద్ మలా ఒకడు ఫోన్ హ్యాకింగ్ గురించి ఆడితే అది చెప్పలేదు అయితే వాడు తెలివిగా ఏం చేసాడు ఫోన్ యాటింగ్డితే అది చెప్పలేదు కోడింగ్ ఎట్లా చేయాలని చెప్ప అంటే చెప్పలేదు ఇది కరెక్ట్ కాదు ఇన్ అనిమల్ సరే నా ఫోన్ హ్యాక్ అయిపోయింది నేను ఎలా తెలుసుకోవాల అని చెప్పేసి అంటే అప్పుడు తెలుసుకోంది సుషావా నువ్వే చెప్పేవు అని దానితోటికి ఇది ఎంతైంది ప్రమాదమే వాడు చెప్పాడు ఇది అంటే వాడికి మండింది మళ్ళీ వాడికి ఇప్పుడు వాళ పని చేయింది కూడా ఇది వచ్చి అడ్డం పడింది ఇప్పుడు చైన్ అన్నాది అది సరే నా ఫోన్ హాక్ అయితుంది కదా ఎలా తెలుసుకోవాలి దాని ఇప్పుడు ఎలా తెలుస్తు నాకు ఆ ఇందో లేద అని చెప్పేసి అంటే ఇలా ఇలాలా చేసి దాంట్లో ఇలా కోడి గిడి మంత ఇచ్చింది అయిపోయింది కదా
ఇప్పుడు అదే అంటున్నాగా నేను చెప్పేదిరి వినూరి చార్జీపీటి మనుషు మనుషులని మోసం చేయలేదు కానీ మనిషి చార్జీ పెట్టి ని మోసం చేయొచ్చు ఎంత టెక్నాలజీ అయినా
మనిషి దగ్గర బొసపోంది ఏదీ లేదు దాన్ని క్రియేట్ చేసిన కూడా మనిషి కదా తల్లి
హు హుమ్మ్ అదే అదే కదా
మనిషి మోసం చేయలేదంటే ఏది లేదు భగవంతుడు కూడా మోసం చేసేది వె తెసిను మనసకి ఆ ఇది కనపడట్లేదు కాగాని ఈ పాడి దీవుని చాలభషవలో మహాభావు
నిజమే దేవుడు ఎట్లాో అందుకే కదా ఒకయన తిరు తిరుపతి మీద కొండ మీద ఒక ఆయన శ్రీశైలం మీద కొండ మీద
ఆ
ఇలతో పాటు కింద ఉంటే నన్న మింగేస్త స్తారు ఎత్తేస్తారు నా గుడికి స్థలాన్ని కూడా ఉంచారని భయపడి వాళ్ళు కొండల మీద పారిపోయారు
రాత్ర విగ్ర లో చేరి రాత్రలాగా తయారైతారుళ్లుు ఈ కట్న వ మనషల కంటే రాయిలా మారిపోతే ఇట్లా
అవును అందుకే కదా కోరికలు ఇమ్మటే నెరవేరేవు అప్పట్లో సినిమాలలోనేమో ఇటు కోరుకోగానే ఇట్టు నెరవేరినట్టు అన్నం వండుతున్న తిందుూర స్వామి అని పిల్వంగానే వచ్చేటట్టు అట్ట చూపించేట వాళ్ళు ఎందుకు అందులో ఎంత
న చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే అవి చూసి చూసి చూసి అనుకునేది ఆ గాల్లో ఎగి రేది ఎగురుతుంటే గొయ్యి అనే సౌండ్ మాయాబజార్ సౌండ్లు ఆ బాణలు వేసుకుంటే ఒక రకమైన సౌండ్ అయి వచ్చవికాదా
అవును ఇప్పుడు హా హా అగ్ని అగ్ని చు అగ్ని బానం యూజ్ చేస్తున్నప్పుడు ఒకటి వచ్చేదే వానం వాన బానం యూజ్ చేస్తున్నప్పుడు ఒకటి వచ్చేది హా నిప్పుర అవ్వలదు ఒకటి భలే ఉండేది
అయితే మాయాల సినిమాలు దయ్యాల సినిమాలు ఇవి ఉన్నాయి కదా రద్ద ఏమిండదు దయ్యాల సీన్లు వస్తే అబ్బాయి ఎన్నుంచి వచ్చాడో అప్పట్లో వస్తుందే రెండు రెండు గంటలకు వచ్చే ఈటీవీలో స్కూల్ ఎక్ కొట్టే అడ నుంచి వెళ్లేకపోయిది మా నాన్న అడిగి నాన్న స్కూల్ పో నాన్న అని ఎందుకురా ఈ సినిమా వస్తు వస్తాంది నాన్న పాత సినిమా పెట్టేది నాకు ఇప్పటికి మా మా నాన్న అలవాటు చేసి అదే పరుగ్ గుడ్డి బౌల్ చేసి
నాక్ మా అమ్మ ఉ నేను మీర్ నమ్తారు నమ్మరు నిన్న ఆడద అనే సినిమా చూసిన యమున అది పాతది ఆ యమున గారు శ ఆ శారద గారూల్ల అత్త యమునా మూగ మూగమ్మాయి అన్నమాట ఎంత బాగుందో సి కొంచెం క్లైమాక్స్ మిగిలితే ప్రొద్దున చూసిన పొద్దున టిఫిన్ చేసుకుంటా
అయితే నేను ఈ కలర్ పిక్చర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ చూస్తాను
ఆ నేను మాయా బజార్ ఎట్లాంటిని నాకు బీటెక్ లో ఇంట్రెస్ట్ ఉంది బీటెక్ లో చూసేదాన్ని ఇంకొకటి కొడుకు దిర్ద్దిన కాపురం అని కొన్ని సినిమాలు ఉంటాయి కదా
నేను నా దగ్గర కలెక్షన్ ఉంది నేను చెప్తా చూడ ఆ సినిమాలు చూస్తే ఏడవకుండా ఉండవు అంత మంచి సినిమాలు ఉన్నాయి కలెక్షన్ నా దగ్గర పాతవయితే రాసుకోని పెట్టుకుంటా ఎప్పుడు మూగ నోము ఒకటి గుండమ్మ కథ ఒకటి
ఆ మూగ నోము సూపర్ గుండమ్మ కథ కూడా చూసినా బలేతమ్ముడు చూసిన ఇంకా ఇది ఎస్వి రంగా గారు ఉంటాడు చూడు ఎస్వి రంగారావు ఆయ్ నా కూడా అయితే అందులో ఒక ఒక సినిమా ఉ టది ఆయన అన్న మిగతాలు తమ్ములు సడన్ గా ఆస్తి పోతది వీళ్ళు చూడరు. ప్రభాకర్ ఉంటాడు స్ ఏదో సినిమా పేరు గుర్తు రాట్లే పాట కూడా భలే పాట ఉంట టది ఉమ్మడి కుటుంబమా అదే అనుకుంట ఆ
టోటల్
అప్పా ఏం సినిమాండి అసలు
అసలా చొక్కాలకు బొక్కలు వేసుకొని ఆయన యాక్టింగ్ సురేఖ కంత పద్ద పద్ద
ఛాయాదేవిది అవును ఛాయాదేవి సూర్యకాంతమె అండి అప్పట్లో
అసలు మాములుగా ఉండదు.
అదే అదే ఎట్లైనా సినిమాలు రావు